కడ్ హలో హాయ్ అండి, హాయ్ అండి బావున్నరా? తిన్నరా అండి లంజేశారా
చేసినమండి మీరు
ని చేశానండి మీ మీ అంటే కర్రీ చేసారా, ఏమన్నా సూప్ జేసారా
కర్రీ అండి
ఏం కర్రీ
బీరకాయ కరీ అండి
ఓకే ఓకే అంటే మ్ మిస్ అంటే ఇప్పుడు ఎక్కువ మ్యారేజ్ చేసిన అయినోళ్ళు వాళ్ళ మదర్ ని చానా మిస్ అయ్ అయితరు గదా అండి
అవునండి చాలా అంటే చాల్
కనీ బ్బో ఆ మిస్సింగ్ అంటే చాలా బాదనిపిస్ వేరే
తప్పది ఎట్లయినా ఎందుకంటే ఇంగ మనం ఎప్పటికైనా అట్లా కావాల్సిందేగ
అవును
ఉమ్ ఎప్పడు
నేనిందా ఆయి ఈ కొన్ని ఈ డేస్ లో కొన్నోకా ఒక స్టోరీ అంటే దాన్ని ఏమంటరూ పోయమన్నట్టు చూసారా, అట్లా రాసాను ఒక ప్రేమన్నట్టు నాన్నకు ప్రేమ అన్న ఒక్కటి లిరిక్స్ చిన్నగా రాసిం రైటింగ్
మీరా చెప్పండి
అమ్మ ప్రాణం పోసి జీవితాన్నిస్తే ప్రాణానికి ఓ రూపం ఇచ్చే వ్యక్ క్తిగతంగా మలుచుకునేది నాన్న. ప్రతి జీవితంలో ఉండే ఓ ఒక క్షణమైనా కూడా అన్వ అనవసరం కాలేని అదే ఇంక మనకి తెలుగు ఎక్కువ రా హా అండి ఏదో అండి అట్లా వత్తా ఉంటది ఇంగ అప్పుడప్పుడు ఇలా రాస్తా ఉంటాం ఇంకా వింటాంటే మనకు కూడా ఇంకా అమ్మ అమ్మా స్టోరీ అన్నా కూడా కొంచం ఎందుకో అక్కడ ఫీలింగ్ వస్త ఫీలింగ్ వస్తది
అవునండి అసలే మనం చిన్నప్పటి నుంచి అయితే ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అంటే కష్టం హ్మ్మ్ ఇంకా చెప్పండి
ఇంట్లో పిల్లలు అంతా అల్లరి చేస్తారు కదా అని
అవునండి ఆల్రెడీ అఫ్డే స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి
ఏం ఆఫ్డే స్కూల్స్ అండి అటు పోడిచ్చి అటొచ్చేలోపే కథ స్టార్ట్ చేస్తూనే ఉన్నారు
చేశాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కదండి ఇంటర్ అయిపోయినాయి టెన్త్వి స్టార్ట్ అయినాయి కదండి
అవును ఇక అవి స్టార్ట్ అయినవీ ఇప్పుడు హఫ్ డేస్ హాఫ్ డేస్ అంటేనే కథం ఇప్పుడు ఎప్పుడు వత్తారు అనట్టే ఉన్నది ఇంట్లో
అవునండి అసలు స్కూల్ కి ఎప్పుడు వెళ్తున్నారో తెలవట్లేగానీ అప్పుడు ఇంట్లోనే ఉంటు
ఇంతైనా మనప్పుడుదే బాగుండే అసలు
అవునండి అవును మీరు ఐ సెట్ అప్లై చేసారా అండి
ఆ ఆ చేశానండి ఇంకా రాయలేదు అవును ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా మళ్ళ తగ్గిందంటా అవునా అండి ఎం త లక్ష యాభై రెండు వేలు అంటారులు కదా
ఏమో అండి లక్ష వన్ లాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఏమో సంథింగ్ అన్నారు
అదే గాని ఇంగో పూలు వేస్తే వన్ ఆ లక్ష యాభై రెండు వేలు వస్తుందంట
మ్మ్ అదే గోల్ రేట్ తగ్గిందండి
ఇప్పుడు వార్ జరుగుతుందనా లేకపోతే ఎందన్నట్టు
తెలీదండి మనకి వారు జరిగిందనీ సిలిండర్ రేట్ పెరిగింది
అడ ఏటి ఉంది అసల్ మీరు ఎప్పుడన్న ఈమధ్య తీసుకున్నారా అండి ఏమన్న గోల్డ్ మరీ
లేదండి ఏం తీసుకో
ఏందనే తీసుకుంటేట్టు ఉన్నదా అండి లక్షా యాభై వేలు లక్ష ఎనభై వేలు అంటే ఇప్పుడు తగ్గిందానుకుంటాన్నావా మొన్నటి దాక అయితే లక్ష ఎనభై, తొంభై వేలు ఉంది అసలు ఏందో ఏమో గింత అంటే గింత అంటే మ్యారేజెస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోలేకపోతారు అసలు
అవునండి అసలు మరి గంత ఘోరంగా
ఇట్లయినా మనం బంగారం చూడాల్సి వత్తది కావచ్చు అయ్యో బంగారం ఉంటదా
అవునండి ఎగ్జామ్ అంటారు ఎగ్జిబిషన్ లో వెళతారు కదా నీట్లో ఉండేది పూర్వకాలం అని అట్లా మనం అ అలావే చూడాల్సి వస్తాయి వచ్చి గోల్డ్ అంటే ఇట్లా ఉంటది సిల్వర్ అంటే ఇట్లా ఉంటందిని చెప్పి
మరి ఏం చేయమంటాడు మరి ఇంత దారుణంగా చేస్తానుల సలచ్చ
ఆ
గోల్డ్ ప్రైజ్ అంటేనే ఇది వరకు ఏ ఐదు వేలు ఎక్కడ పది వేలు ఇప్పుడైతే దాని అందులో కొంచెం కోసన లేదండి అసలు
అవునండి
ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ యితే ఇక దొరకనే దొరకదు అసలు కానీ ఇదంత ఇంత బంగారం మనకాడ మనం కొన్నడంత కల్తీ అండి ప్యూర్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే ఇట్లా పట్టుకుంటే ఇట్లా జారిపోతుంది అంత లూజ్ ఉంటదింటా అండి అది గోల్ ఇ ఉంటదింత నేను ఇంత వరకు చూడలే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ఎండో
చూ లేదండి నేను ట్వంటీ మనం ఎప్పుడు ఉన్న ట్వంటీ టూ క్యారెట్స్ అంతే కదండి
ఉ
ఉ
కానీ ఏబో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయితే చాలా బెటర్ అసలు అవి చూస్త ఇట్లా పట్టుకుంటే కరిగిపోయటట్టునే అసలు వాళ్ళు ఎట్లా చేస్తారు అంత కరిగిచ్చి మనకి కల్తీ తీ ఇస్తారో తెలియదు అంత బరాబరి ఇతరు
మీ మీరు ఎప్పుడు తీసుకున్నారండి చూసారండి
అంటే ఇంకా మన కాడ ఉన్నద అంతా గోల్డ్ చూసింది అంటే మమ్మీ కాడ చదిగితే చైన్ చూసి గోల్డ్ అయితే అది ఇది వరకు ఎట్లు ఇచ్చిలేము కానీ ఇప్పుడుయితే అసలు గోడ్ కల్తీ అన్నిట్లో కల్తీ వాడు ఇచ్చేది కూడా సగం దబ్బిస్తాడు మనకు అసలు ఘోరంగా
అవునండి
ఆ సా మొన్ననే చూసిన మా ఇంటి దగ్గరలు తీసుకుంటా అంటే అసలు ట్వంటీ ఫోర్ క్యాట్స్ అంటే అసలు వేస్ట్ అసలు నమ్మని నమ్మదు దాన్నింత అంత ఘోరంగా ఉంది వాటినింతే
ఉమ్
ఏం కొంటామో ఏమో అండి అసలు
అసలు కొనే తట్టి లేదండి
ఇది వర కన్నా చూసి అటు ఇటు అప్పు సప్పు చేసి కొంటట్టున్నా కానీ ఇప్పుడు అదంతా లేదు వల్ా
ఏమో అండి అసలు గింత ఘోరంగా ఉన్నది గోల్డ్ రేట్ అంటే గోల్డ్ రేట్ పెరుగుతున్నా ఇటు అన్నీ పెరుగుతున్నాయి అసలు
ఆ ఫుల్ డేతే ఇంగా ఫుడ్ ఇంకా గోరం కల్తీ ఉన్నది గోరంగా
అసలు బాయట ఫుడ్ తినాలన్నా కూడా భయం అవుతుంది అక్క ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయేమో మొన్న ఎవరో కొబ్బరి వాటర్ తాగి చనిపోయారట అండి తెలుసా మీకు న్యూస్
ఓ నేను ఇప్పుడు వింటానండి అ నల్గు వెడి
ఉ
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు
అవునండి అది కూడా జరుగుతున్నాయింటే ఇ ఇక్కడే సమ్మర్ వచ్చింది కదండీ ఇగ చిన్నపిల్ల ఎతుకవాడు కూడా చేస్తారు
వామ్ము పిల్లల్ని కూడా బయటికి పంపియాలన్న కష్టమే అండి అసలు ఎవరిని నమ్మికి లే
ఉమ్
లే స
ఏమనా స్నాక్స్ చేసారండి మళ్ళా ఈవినింగ్ వర
చేస్తామండి
ఇది మల్లా అహ్ వడియాలు ఈ ఎండాకాలం వడియాలు పెడతారు కదా మీరు పెడతార
నేను పెట్టేదండి ప్రతి ఇయర్ కానీ ఈ ఇయర్ ఏమో చూడాలి
వామ్మో ఏం పెద్దేటట్టుంది దాని ఇప్పుడు గ్యాస్ కూడా ట్వంటీ వన్ డేస్ అన్న బుక్ బుక్ బుక్ అయ్యేది వరకు
అవునండి మీరు పెట్ట రండి వడియాలు
లేదండి ఇంకా పెట్టాలి కాని ఎడా ఇప్పుడు గ్యాస్ చేయబట్టి సరిపోతుంది
ఉమ్
ఇప్పుడు సెకండ్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు అంటే ట్వంటీ వన్ డేస్ లోపే చేసుకోవాలి చేసుకుంటేట్టు కూడా లేదు అసలు
అ ఇంకా
పండుగ పోతారా అండి అంటే పండుగకి టెంపుల్కి వెళ్ ఇతారా రామారామ్ కి
వెళ్ళాలండి ఇప్పుడు ప్రతి ఇయర్ వెళ్ళే దాని ఇయర్ కూడా వెళ్దాం అనుకుంటాను చూడాలిమ్మ
మా కాడ కూడా బాగా దగుతుందండి అసలు మా గోవిందలు గుట్ట కాడ అయితేంట భార్య తెలుసాండి ఘరంగా సెలవుయి ఎండకి అయితే మేమైతే మా చిన్నప్పుడుయితే ఎండకి మా ఫ్రెండ్స్ అందరు కలిసి మెట్లు చెప్పు లేకుండ కదా మస్తు స్పీడ్ ేదండి ఇవ్వళ ఫస్ట్ ఎక్స్తతే వాళ్ళకే ఫస్ట్ హారతి అని ఊరికి లేదండి అందరం అందులో ఎక్కువ స్టార్టింగ్ అబ్బాయిలే గెలిచేది తర్వాత తర్వాత అమ్మాయిలు కూడా గెల్చు గెల్చుకుంటే అంటే అంత వేడిక అయినా కూడా మనకి నొప్పిల కూడా తెల ని ఉంటది తెలుసాండి
అయ ఆ రోజు అంటే చిన్నప్పుడు అట్లనే ఉంటంది అండి మనం
మన అప్పుడు చిన్నప్పుడు ఆనందాలే వేరే
అవునండి ఇప్పుడు ఎవరట్లా వెళ్తున్నామండి సర ఎవరు కూడా అట్లా వెళ్ళతేలేదు అసలు
ఉమ్ ఈస్ మొన్న పండగ ముస్లింల పండుగది కూడా బాగా జరిగింది మొన్న మా ఇక్కడ కూడా అబ్బా ఏం బజార్ అండి అబ్బా బజార్ లో అయితే మంది అయితే ఎంత ఘోరంగా ఉన్నారు అసలు అబ్బా బా కాలు పెట్టక ఉన్నారు అ అంతా బజార్ అంతా ఘోరం ఉన్నది ఉమ్ మన్న షాపింగ్ పోయినా చిన్న కమ్మలికి ఆడ కూడా ఇంతేగ అంది ఎగవడుతా అసలు ఉత్తప్పుడైతే రోడ్ంతా ఖాళీ ఉంటేదండి అప్పుడైతే ఆ పండగ అనగానే రోడ్ మొత్తాం నిండి పోయింది అది అంత
అట్లనే ఉంటారు అసలు ఫెస్టివల్ కదా వాళ్ళ ఫెస్టివల్ కదా ఇంకా వాళ్ళు ఘోరం చే స్తారు
వాళ్ళ తోటి కంటే మన ఉమ్ ఇప్పుడు మన హిందూస్ దాంట్లో కూడా మందే ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఇంక ఎక్కువ ఉన్నారు పాపం ముస్లిమ్స్ంతా ఇక్కండో తె లేదు కానీ హిందూస్ ఐతే ఇంకా ఎక్కువ నలన్నాయి
అవును ఇంకా ఇంకా మన వాళ్ళు ఫ్రీ వస్తానండి అంటే తక్కువ కాస్ట్ వస్తుందింటే ఉరుకు ఉదరణ ఉత్తదే అని ఊ నాదండి